హలో ఉన్నరాండి.
స్తే అండి
ఆ బాగున్నామండి. మీరు బాగు్రా
ఆ బాగున్నాం చాలా రోజులు అయితుంది ఎలా ఉన్నార్ అన్ అండి
మంచి గనే ఉన్నా మ్ అండి మీరు ఎలా ఉండ్రు
ఆ బానే ఉన్నామండి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తు
అవునా అండిడ అవునా ఆరోగ్య పరంగా అంటే కొంచెం మనం డైట్ తీసుకోవాలండి తినే అలవాటు మార్చుకోవాలి. ఏమైందండి మీకు అసలు సమస్య ఏంటి
సమస్య అంటే ఏం లేదండి కొంచెం కోంచం ఇగ ఆరోగ్య పరంగా కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు వాకింగ్ చేయాలి డాక్ ఇన్కా చెప్పిండు నడవమని చెప్పిండండి బాగా మీరు రోజు మీరు ఎట్లున్నారండి మంచిగా
ఆ మ మంచిగనే ఉన్నామండి రోజు టైమ్ కె చన్టిపుల్లలాగా పొద్దుగాల లేసి ఐదున్నర కల్ల లసి పొద్దుగాల బయటకెళ్ళి వాకింగ్ చేస్తున్నాండి వ్యాయామం చేస్తున్నాము
మీరేమన్నా ఔషధాలు వాడ
ఆ ఔషధాలు ఏం వాడట్లేం కానీ ఇగ డాక్టర్స్ మనం మందులు ఎక్కువ వాడడం వల్ల మనకి ఇబ్బంది హెల్త్ ప్రాబ్లం ఆరోగ్యం సరిగ్గా ఉండదు కదండి
అవునండి మన దైనందిన జీవితం గూడా రోజు చూసుకోవాలనుకుంటాం కానీ రోజువారి పనులలో పడి చూసుకోలేక
కాబట్టి ఇక సరైన అలవాట్లు మనం ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి
ఆ అదే అండి రోజ్ జూ టైం కి లేసి తినాలి అడి అనుకుంటా గాని ఇంట్లో పనుల వల్ల కుదరట్లేదు
అట్లా ఉండొద్దండి ఇప్పుడ పొద్దుగా లే లేసి ఎ మనం ఫస్ట్ వాటర్ తాగాలండి వేడి నీళ్ళు నీళ్ళు తాగాలి వేడి చేసుకొని
కానీ ఒకరు తాగొద్దన్నారు కదండి గ్యాస్ పడతదని పొద్దు
అట్లుండదండి మొత్తం మనకాడు పులో ఉన్నదంతా నీటై
ఆహా అయితే హలో హలో హలో అండి హలో హలో హలో ఆ క టైయిందండి వాయిసు
నాత్తుంది మీరు హ హలో అంటే నాకు మంచిగా మా మీ మాట వినిపిస్తుంది
మీదే నాకసలు వినిపించట్లేదండి వాయిస్
అవునా కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందేమో కానీ మీరు మాట్లాడిన ప్రతిదీ నాకు వినిపిస్తుంది చెప్పండి
ఓకే ఇవి మొలకెత్తిన గింజలు తినొచ్చు అంటారా అండి
ఆ తినొచ్చు కదండి ఆమ్
పెసర్లు శనగలు
యట్లో వేస్తే ఆ మొల కొస్తాయ్ మనం మళ్ళీ అంటారు కదండి అది సి విటమిన్
ఆ ఆ కానీ అది పులిపు కదండి గ్యాస్ పడతదేమో అని
పట్టదండి అది మనం
ఆ మీ వాయిస్ అంతా నాకు కట్ కట్టయ్ ఇనిపిస్తుందండి
నాకైతే మంచినే వినిపిస్తున్నా
ఆహా ఇంకా ఏమన్నా ఉంటే చెప్తారా అండి కొన్ని నాకేమన్నా ఆ హలో నాకేమన టిప్స్ ఉంటే చెప్తారా హలో విన్
ఆ వినిపిస్తుంది చెప్పండి అయితే ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు తినాలి అదేవిధంగా ఖర్జూర పండ్లు ఉంటాయి కదండీ
ఆ నేనేమో అండి ఏం చేస్తానండి పెసర్లు పల్లీలు ఇవన్నీ నానబెట్టుకొని ఒక క్లాత్ లో కట్టి పెడతా అండి
అవునండి ఆ
మొలకలు వస్తే తినాలని తింటున్నా అనమాట
అట్లాన అండి మంచిది కదండి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది
మంచిదే కానండి ఏమవుతుందంటే అండి ఏమవుతుందంటే ఆక్ కలి అవ్వట్లేదవి
అవునా ఎక్కువ ఆ ప్రోటీన్ ఎక్కువ అయితుందిమో అండి బాడీకి
అదే పొద్దుగాల లేవగానే నే కొంచెం సేపట్ల నడిచి చల్లగాలికి అవి తినేసరి కి నాకు ఆకలి అవ్వట్లే లేవు ఇంక అదోద్దులే అనుకు కొని వేరేదేదైనా ప్రయత్నం చేద్ద
అంటే అట్లా అట్లా లేదండి ఇప్పుడు మనము మన బాడీ ఇది బరువు తగ్గాలంటే మనం మొలకెత్తిన విత్తనాలవి తినాలి దోస గాని ఇడ్లీ గాని ఉక్మా ఇప్పుడు ఎండాకాలం అయితే జొన్నలు తెలుసు కదండీ మీకు
ఆ జొన్నలు తెలుసండి జొన్నన్నము
అన్ని తినాలి ఎప్పుడు జొనరొట్టలు తినాలండి ఇప్పుడు తెల్ల బియ్యం కూడా చాలా అందులో పిం పదార్థాలు ఉంటాయి కాబట్టి మనము తెల్ల బియ్యం కంటే బ్రౌన్ కలర్ రైస్ ఉంటది కదండీ
అవునండి కానీ మనకి ఆర్థికంగా ఉండాలి కదండి అన్ని రకరక కాలు తినాలంటే ఇవయితే చిన్న చిన్న గింజలు అన్నీ దొరుకు తాయి కాబట్టి మనం మంచిగా తినొచ్చు ఉన్న దాంట్లో
అన్నం తినే బదులు
ఆ సరిపోతుందా అండి అట్లా తింటే హలో హలో
ఆ వినిపిస్తుందండి
ఆ మీది కొంచెం ఏమో ఇబ్బందికరంగా అనిపి చింది గు నులు కూడా తి టనేన్నాండి రోజు ఒకటి ఆ రోజుక ఒకటి ఉడకబట్టుకని అట్లా
ఆ ఎగ్ మంచిది కదండి కోడి గుడ్డులో ఉంటాయి కదండి పౌస్టికవిలువ
హూ నేను వ్యాయామం కూడా చేస్తాండి నాలుగు గంటలలకు లేసి కాలంని వ్యాయామం చేసి కాసేపు నాడి
చాలా మంచిదండి అలా అయితే
ఏమైందండి ఆవలిస్తుందండి నిద్రపోతున్నారా అండి ఏందండి
తిన్నాక బ
ఆ వెళ్తామండి కాసేపట్ల నడిచేస్తాం చల్లగాలికి
చల్ల గాలి
ఆ అవునండి కాసేపు నాడ్ చేస్తామ్
తినండి
ఓకే నైట్ చపాతీ తింటా అండి మీరేం
రాత్రి నైట్ అంత జిమ్ జొన్న రొట్ట తింటా అండి ఒక జొన్న రొట్ట తిని తింట పెరుగు తో
నేనేమో రెండు గోధుమ రొట్టెలు తిని అట్లా అంటే మాకు అట్లా చెప్పారండి ఎట్లా ప్రణాళిక ఎట్లా ఉండాలి
మీకు ఒకటే అన్న నేను చెప్పేది ఏంటంటే టైం కి తినాలండి బరువు తగ్గే సమస్య అలాంటిది లేదన్నప్పుడు టైం కి తినండి ఒకవేళ బరువు తగ్గాలనుకున్నప్పుడు మనం రోజు తినే మూడు పూటల ఆహార పదార్థను మనం కొంచెం కొంచెం తినాలి అలాంటప్పుడు మనకి ఏ బాధ ఉండదండి
కొంచెం అప్పుడప్పుడు టెన్షన్స్ అవి ఇవి అంటే ఈ ఉద్యోగ రీత్యా ఎన్నో టెన్షన్ న్స్ ఉంటాదండి బాగా ఒత్తిడి కి లో నావ్వడం
అలాంటప్
అలాంటప్పుడు ఇగ కొంచెం అప్పుడప్పుడు ఏదైనా చూడ్డానికి ఏదైనా కథలు చదవడానికి బుక్స్ కూడా చదువుతుంటా కాగానీ ఇక ఒత్తిడి ఎక్కువైపోతుందండి అంటే ఈ పట్ణంలో ఇది ఈ గాలికి
అక్కడ వాతావరణం అంతా బిజీగా ఉంటది కదండి అంత అంత బిజి హడావిడి కాలుష్యం కూడా ఎక్కువ ఉంటది పట్నా పల్లే పల్లెట్టూర్లో ఉన్నంత మంచిగా పట్టణాలలో ఎలా ఉంటదండి అంత హడావిడి హడావిడి లైఫ్ అండి
నం మంచి ఉంటది అంత మన అంటే అక్కడ ఈ ఫోన్లు
ఉండవు అవునండి ఇంకోటెంట్టంటే పట్టణాలలో కొంతమందికి ఉదయం డ్యూటీ ఉంటది కొంతమందికి రాత్రి పూట డ్యూటీ ఉంటది కదండి జాబ్ పుగా కాబట్టి వాళ్ళంతా త దినచర్య మొత్తం దైనందిత జీవితం అంత అంత మారిపోతుంటదండి
అవును కానీ ఇక్కడనే ఏమో ఉన్నాయా రాత్ర రాత్రి పూట ఉద్యోగాలు ఉద్యోగరీత్యా పోవల్సిన పరిస్థితి కాబట్టి ఎటు తోచకుండా అంత పొద్దున్న తినడం రాత్రిది రాత్రికి తినడం అట్లా మారిపోతుంది అంత
అంతే అట్లయితే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతది కదండి
హ్మ్మ్ అన్నిటికంటే ముఖ్యమెందంటే అండి అసలైన నిద్ర ఉండాలండి తిండి ఉన్నా లే
అవునండి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్ర నిద్ర పోవాలండి ఎనిమిది గంటలు ఖచ్చిత తంగా
ఆ సరిపడు నిద్ర ఉం టే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా మంచిగా ఉంటాయి అ అదే అండి పిల్లలుందరు బాగున్నారండి. డి
ఆ బాగుండండి మా పిల్లలు కూడా బాగున్నారు అదే చాండ్రోలు అయితుంది మేడం కాల్ చేస్తేలేదానికి అనుకుంటున్నా మీరే కాల్ చేసి బానే
అదే ఆ కొంచెము ఈ మధ్య కొంచెం అనారోగ్య పరిస్థితి వల్ల చేయలేకపోయ అండి యాక్టివ్ గానే ఉండేది కానీ కొంచెం పరిస్థితి తినే ఆహారము టైం అది
మ్మ్ అదే అండి జాబు జాబ్ కి వెళ్తున్నారు కాబట్టి అలా పరిస్థితి అలా
ఆ అంటే చూ మా భర్త వాళ్ళు చేసుకుంటరు కదండి పని
అవునండి
హ్మ్
అందుకే ఇబ్బంది అవుతుందేమో హెల్త్ జాగ్రత్త చూసుకోండి ఈ రోజు అండి మటన్ గోంగుర చేసినాండి వంట ఈరోజు ఆ మటన్ గోంగూర వచ్చేసినాం తిన్నామండి మీరు తిన్నారండి మధ్యాహ్నం
ఆ తిన్నామండి మేము ఇంకా ఈరోజు ఏం చేత కావట్లేదుని వంట చేయలేదండి
ఇక మీకు ఆరోగ్యం బాలేేదున్నారు కదండి ఇక అలాంటప్పుడు ఇట్లా మాట్లా
వేడి వేడి అన్నంలో మామిడికే పచ్చడి వేసుకొని తిన్నాము
అదే కదండి ఇంకా సాయంత్రం నైట్ కి వంట చేయాలండి
ఆ ఏం లేదండి ఒక రెండు రెండు నాలుగు చపాతీలు చేసుకుంటే సరిపోతుందండి అంతే
ఉ
ఇంక మీకేమన్నా ఆరోగ్యం గురించి అట్లేమ తెలిస్తే నాకు మెసేజ్ అ
నేనైతే ఒకటే డైట్ ప్లాన్ అండి నాదేంటి ఏంటంటే పొద్దుగాలి
ఆ అంతేనాండి సరేనా అండి ఉంటానండి మరి ఒకే అండి